క్లాసి కేమ అ మరి
లాస్ట్ గేమే నేంగాల
పాపం వారి నేను అవసరంగా తీసేసింది తెలుగు ఉంటే బతుకలే ఏ మాది ఇది అని అన్నారు నా ఇ వాళ్ళ మమ్మీ
అవును పాపం వాడు
పాపం వారు కావన్నీ ఆ రోజు ఎన్ని గట్ల వరకు ఉంచింది మధ్యాహ్నం
అన్నా సాయంత్రం త్రీ ఫోర్ అయింది మేము వసారు వాని కోసం నేనా ఆయన అమా వాన ఆ వానికోసం స నేను ఆయన
ఆయితే నిన్న అడగలి ఇద
ఆ ఇవా నా ఆడ హాస్పిటల్ తీసుకు వచ్చేసరికి అమ్మో ఇంటికి వచ్చేసరికి త్రీ ఫోర్ అయింది
మీ బాబాయ్ కి చెప్పలేదా మరి నువ్వు వాన్ని ఇట్లా పని చేపించింది మళ్ళీ లాస్ట్ తర్వాత వా
మా మావయ్యకి తెలవదు గవచు
తెలవద చెప్తే బాగుండు కదా అసలు
మా బబాయ్ అంటాడు అట్లనే శాడీగా ఉంటాడు
నిజం ఆమె పెద్ద శడి ఇస్త
అదే అే పిచ్చానికి కొంచెం మెంటల్ హాస్పిటల్ని తీసుకొచ్చి కావచ్చు
ఆ నిజంగా నాన్న నుంచే తీసుకొచ్చేది కావచ్చు ఆమె అట్లనే బిహేవ్ చేస్తేది మరి పాపం ఆమె ఇంకా
ఇప్పుడు వచ్చాను ప్రిన్సిపల్ బానే ఊరింది మౌన
ఎందుకు
ఏమనా ఒకసారి ఊరింది లేట్ వచనందుకు క్లాస్
ఆ రోజు మనం ముగ్గురము ఇంటికి వెళ్ళిపోయినాం గుర్తుందా
ఆ అవునువును అవునవును
ఆ రోజు నాకు కాల్ చేసింది
అవునా
నీకు చెప్పలేదా నేను
నాకు ఎప్పుడూ చెపినవ్ చేపలెగా
ఆ రోజు నాకు కాల్ వేసింది కాల్ చేస్తే నేను అన్నా వాళ్ళు ఇట్లా ఇంగ్లీష్ నేను లిఫ్ చేసిన
ఆ
వాళ్ళు ఇట్లా ఇంగ్లీష్ జిజ్ఞాసా స్టడీ ప్రాజెక్ట్ మీద వెళ్ళిపోయారు నేను తెలుగు ప్రాజెక్ట్ పని మీద బయటకి వచ్చినా అని చెప్పి నేను చెప్పిన
ఆ నీకు ఎమ్మడే ఫోన్ చేసింది అయితే
ఎమ్డ ట్వల్ తర్టిగా అనే ఫోన్ చేసింది
ఆ ఆ పీయడ్ స్టార్ట్ అ ఫోన్ చేసిాప్
అవును
మా
పిర్యాడ్ కావాలి ఇంకా అది
ఆ అవునా
ఫోన్ చేస్తే నేను అన్నా ఇట్లా పోయినా అంటే ఆ ఏదో ఒకటి సబ్స్ట్యూట్ అయితే పర్వాలేదు గాని ఖాలీకి గుర్చోద్ద్ద అని చేస్తున్నా అని అంటుంది
అబ్బో
కాలీగుర్చుంటే ఆమెకే మై యి దం టా
ఆ అదే కాదు మరి తెలుగు మీడియం నువ్వు ఏ ఇమిడియమ్ దాంట్లోన్నావు తెలుగు జిజ్ఞ సార్ అప్పుడు
మీ గుండు మేడం ఉండేగా
ఆ పేరేం పేరు ఉండే
కిరణమయి మేడం
ఆ కిరణ్మయ మేడం
కిరణ్ బేడు మేడం కాదు కిరణ్ మయ్ మేడం
కిరణ్ మయ్ ఆ
ఆ
కిరణ్ మై ఏమో నాకు సారా పేర్లు తేలేదు మేడం
కిరణ్ మయ్ మేడం కిరణ్ మయ్ మేడం తోటి ఉన్నా కాని లాస్ట్ కి మళ్ళా ఇం
మరా ప్రాజెక్ట్ ఏస్ రా మరీ తెరువది
ఆమెది క్యాన్సల్ చేసింది కాదు మన తెలుగు మేడము దీనికి చదువురాదు పెట్టరాదు కాని
ఓ మై గాడ్ చ్చ ఎంత పని కృష్ణేని మేడం
కృష్ణవేనీ మేడందే వేసిండారూ ఆమే దానికి చదువురాదు పెట్టరాదు ఏం రాదు క్లాస్ చెప్పమంటే సోది చెప్తుది
ఏ మేడం తీసేసిన్ నాకు అర్థం కాట్లేనువ్ అనేది
ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు
అవునుఇద్దరు ఉన్నారు
ఆ ఇద్దరు ఇట్లా కిరణ్ మయ్ మేడం ది క్యాన్సిల్ చేసిండ్రు
ఓ సెట్
ఆ ఆ మాదే
ఆ ఏఓ రైనా నా మీద అశలు నువ్ ఉండు తెలుగుదంట్లో ఉండు ఉండు అనీ ఉన్నదిగా
ఉండు ఉండు అన్నది ఇయా వేస్ట్ మోకంది వచ్చి నేన్ చేస్తా నేన్ చెయ్యాల్ అదిఇది అన్ జె ప్పేసి అన్నదంటా ఆ
ఆ
దాన్ని క్లాస్ పోమంటే ఎన్ని రోజులు చెప్తా చె పోకలేశాను
అవును
ఇంత వరదా ఏంద అది ఇవళ ఆయన ఆయన పేరు ఏదో పేరు ప్రహ్లాద చరిత్ర ఉడతా అంద
ఏడా
ఎన్ని పద్యాలు చెప్పింది
ఆ చౌకా నాలుగదు
ఆ నాలుగ ఐదు అన్నీ ఉంటాంది
నాలుగుగేపోయింది
నేను కూడా నాలుగైద అయినా ఇంకేం చెప్పాలి మొన్న ఒక రోజు చెప్పింది మళ్ళా ఫస్ట్ సెకండ్ చెప్పింది
ఈ శారద మేడం అయితే మరి ఇంటికి మ కాని తెచ్చింది మరి
ఆ ఇంటి ఎకి వెంట కానించి బస్సు కదులుతలేదు ముందుకు
ఆ సాయినాథ్ మేడం ఇయ్యాలి నన్ను అడుగుతుంది మరి మేనం ఎక్కడ రేపింది అంటే ఇంటికి మించగా కదుతలేదు మీేనం అంటే మరి నన్ను తిడుతాందింది రానియ అంటంది
ఈ మేడని స్వల్ప మస్ద్ ఇడతాంట ఇల్ స ఉ ఎగనే
మే మనం మనం చూస్తా అంటే అంతగానో ఏమి సీరియస్ ఏమి ఉండదుగా మేడం మీద
మనం చూస్తడం కాబట్టి ఉండదు కాని తనంతా అమ్తుట చేపిస్త పాప మామనేది తిడుతుంది తెలుసు ఆమె
అవునా
పిచ్చి తార మొత్తం
ఆ మీలంగూ వప్పుడ ఎంత వ
ఈమ పనంతా మళ్ళ ఆమెతోని చేపిస్తది ఏదో పెద్ద పని చేసినట్టు
ఆ ఫోడో యితే దవుజ బానే
ఆ ఫోటలు అంటే ఇట్లా చెవులుగా వస్తుది మళ్ళా ఇట్లా
ఆ
వెనకాకుడా చోలు ఇట్లా ముందుకు వస్తాయి అట్లా చేస్తాయి ఫోటోలు అంటే
కెమిస్ట్రీ మీడియం కూడా భయపడుతుంది శాలా మ మీడియం
కేమి అంజు మేడం ఏం భయ వాడదు
బయ పడదిమన్నా అసలు చెప్పాలంటే
ఎందుకు ఏమన్న అంజు మేడం ఏమన్నది
ఏ మేడం ఈ శారదా మేడం ఇట్లా కెమిస్ట్రీ క్లాస్ దగ్గరకి వచ్చింది
ఆ వస్తే ఎందుకు టైం ఎక్కువసేపు తీసుకుందా
ఏమో ఎందుకుతే వచ్చింది మరి ఇ ఈ మేడ ఏంది ఇట్ట్ అంటే అంది ఇ చిరెంట అంది మమ్మల్ని సైలంట్ ఉన్నమని
అజ మేడంమంటాందా
ఆ తర్వాత ఆమె పోయినాక బ మూ అంటుంది
అ నిజంగా నన్ను అన్నది. ఇట్లా ఏమన్నది అంటే అంజు మేడము ఇట్లా నన్ను ఉండమన్నది మేడం అది ఇది ఆని జెప్పి నేను చెప్పిన
ఆ
చెప్తే అంజు మేడం ఏమన్నాది. నువ్వు ఏడుంటావు ఆమ్మ ఆమెతోని నువ్వు ఉండలేవు ఆమెతోనీ ఉంటే పెద్ద తలకాయ నొప్పి టార్చర్ చేస్తాది ఆమె అని చెప్తుంది.
అవును
చెప్పలేదా నీకు నువ్వు అడగలేదా మేడన్ని
నేను అడగలేగా ఇగా
అడిగినవేమో అని చెప్పి నేను అనుకుంటాన్న నన్ను అడిగింది ఫస్ట్
ఏ నీ జిజ్ఞాసగా
ఆ దానికే
సార్ అన్నాడు. సార్ అందరిని అడుగుకుంటూ వోచ్చిండు. ఒక రోజు
నన్న అడుగలేదు
నువ్వు అప్పుడు రానే రాలే అసలు ఫస్ట్
వోచ్చిన తర్వాత అడిగిండు. నీ పేరు రాద్దాం అనుకుంటున్నా అని
అంటండా
అన్నాడు
ఆహా
అంటే నేను అన్నా నేను లేను నేను ఉండను అని చెప్పి నేను అన్నా
హ్ అవునా
ఎందుకు దాంట్ల ఉండేది ఎందుకు ఏమున్నాది. ఏం లేదు కూర ఉండాలి. ఏం కూర వండాలని జుత్తన్న టమాటాలు ఉన్నాయి. పచ్చిమిర్చి లేదు.
వండొచ్చా నికు కూరలు అసలు
హా
ఏం కూరలు వండుతావు అయితే నువ్వు
అన్నీ
అన్ని కూరలు వండొచ్చా
అన్నీ
ఆహా
చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్
ఓ
ఓ అం
కుక్క కుక్క
కు క్క అని ఏం గాదు.
కుక్కా నువ్వు కుక్క
చెఫ్
చెఫ్ కాదు కుక్క
కుక్క కాదు కుక్క అనరు దాన్ని చెఫ్ అంటారు.
అంతేనా
ఎప్పుడు మరి సెమినార్ ఎప్పుడు ఎవరు
బుంగ మహెందర్
ఏమనా ఏమనలే మాట్లాడలేదు నాతోటి
ఆహా అభిషేకందన్న రన్లడ్ చేసా మరి
చేష్ణ
అ ఫోన్ ఇచ్చరడ వాడు
లిప్ చేయలేదు మధ్యాహ్నమే చేసిన
వాడ ఎందుకో మధ్యలో కళ లిఫ్ట్యడు వాడు
ఆ ఫోన్ సరి గినపడదు
ఇన పడదా
ఏ వాడదు
ఎందుకో
నాకు జతేనే అప్పుడప్పుడు ఆంటి ఫోన్ లోకి వెళ్ళి ఇతారు
ఆహా వాడు వైబ్రేషన్ లో పెట్టుకుంటాడు కా వాడు ఇంటికాడ
డొక్కు ఫోనా ఫోన్
నాది డొక్కు ఫోనే నా ఏవన పెద్ద ఫోనాయినాది
నవ మంచినే ఏనమాతా నదీర
ఏ వాడతద అంతా అంత కొంచం కొంచం
ఏమో కొత్తది కొందామని అనుకున్నదటగాని అళ్ళ ఏమైంది మరి కొనలేదు గా
గన్నా
ఆ
ఆహా మీదేం ఫోను
నథింగ్
నత్తీంగా
అవును
ఫోను
ఫోన్ పేరే అది
ఫోన్ పేరు నా థింగా
అవును
నత్తింగేందసలు
తెల్వదా చూత్తలేవా కొత్తగా వత్తనాయని
ఓ నేను ఇప్పుడే ఇంటా భై గసులు
ఇప్పుడు మొత్తం హాట్స్టార్ ఓపెన్ తన్న అయ్యే ఆడ్లు ఇస్తాన చూస్తాల
ఓ అసలు హాట్టారే చూడండి నేను చెప్తామండి
మ్యాచ్లు
మ్యాచ్ కూడాల అంత ఎలా ఆడుకుట్ర అది కళ సరి
యాడ్లు ఎందుకు రావు ఆయాడ్లు వస్తాయి మంచిన
ఆడ్ల ఏమొత్తయో అవి సోది యాడ్లు వస్తాయి టీవీలో చల్లాలోచ్చ కంతే
లేదు ఇప్పుడు హాట్స్టార్ ల్యాడ్స్ అన్ని అప్డేట్ అయినాయా ఫేర్ అండ్ లవ్ ల్యాడ్లు గై హరావు
అయ్య ఉతా మరి మొన్న ఫైనల్ ఉత్తా న
యాడ్లు
ఆ
సెమినార్ కి ఎవరెవరు వస్తారు మరి
సెమినార్ అందరం తరుణ్ గాడు కూడా ఒత్తుడిగా
మనకు ఆప్రాన్ లు ఇస్తర అంట బా
ఆ
వైట్ కలర్ ఆఫ్రాన్ ఇతర అంటార
ఓ అయ్యా యూనిఫామ్ ఏందో ఏమో అసలు
మళ్ళ కొత్త విన సమ ఎందుకు ఏం పనిపర్లేదు ఇ
ఏ అప్పుడు పాత యూనిఫార్ ఉన్నదా మనకి
ఉన్నదంటగా
అవునా
అవునర
ఆహా
అదే అంటలే మనకు వైట్ కలర్ యాఫ్రాన్ ఇస్తారంట ఎమ్మెల్యే అశవిన్ రెడ్డి వస్తదట
ఆహా
అంత పెద్ద కత్తఉన్నది నీకై తెల్ వాదా
నాకు తెలవదు గా
నీకెందుకు తెలుస్తది తెల్వదు